ఎక్కడున్నావ్రా
ఇగో ఇక్కనే ఇంటికి వచ్చిన సమ్మర్ హాలిడేస్ అని
ఆహ ఎం చేస్తున్నవ్
బిటెక్
ఉహు తిన్నవా
ఆ తిన్నా ఇప్పుడే జస్ట్ నువ్వు
తిన్న తిన్నా బయటకు వచ్చిన బీటేకే చేద్దామ అనుకుంటాను అంటే నువ్వు బీటెక్ లోనే ఉన్నావు కదా ఇప్పుడు ఇప్పుడు నీది ఫస్ట్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా
సెకండ్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది
ఫస్ట్ ఇయర్ అయిపోయిందా అదే చూస్తున బిటెక్ చేయన ఏం చేయాలి అని
బిడే కొద్ది డిగ్రీ చేసుకో
అంతేనా ఎందుకు హార్డ్గా ఉంటందా బిటెకు
హార్డనే ఉండదు గానీ ఇక కొంచెం వాళ్లదే ఉంటది కాబట్టి మొత్తం ఫెయిల్ చేతరు కావాలని
అవునా
ఉ మళ్ళ అంతా వేరే ఉంటది వ్యవస్థ
ఉహు ఫ్రెండ్స్ అయిర మరి అక్కడ
ఎల్లు
హాస్టల రుమా ఎంత ఫీజు
ఫీజు ఫిఫ్టీ థౌజండ్ వన్ ఇయర్ కి అంటే ఆ ఫీజు వేరే ఉంటది మళ్ళీ ఎగ్జామ్ ఫీజు వేరే ఉంటది
అంతేనా
ఆ అవీ ఎట్ల లేదన్నా వన్ ల్యాక్ అయితే ఈజీగా వన్ ఇయర్ కి
హాస్టల్ మంచిగుందా మరి కాలేజీ హాస్టలు
కాలే మంచినే ఉన్నది గానీ ఇగ హాస్టల్ ఎ కొంచెం అటు ఇటు
మ్మ్ మ్ ఫుడ్ బావుంటుందా
ఫుడ్ మంచిగుంటది
హాస్టల్ మంచిగుండదా
మ్మ్ అంటే కొంచెం రూమ్స్ చిన్నవుంటయ్ యావయ్ ఆడ బా మెయిన్ రోడ్కే ఉంటది ఈ అది మళ్ళ అసలే మొత్తం దుమ్ము ఉంటది ఏరియాల ట్వంటీ ఫోర్ బై సెవెన్ వోతాయ్ వేకిల్ రానె శాంతం రూమ్ లకే వత్తది
ఓహో
మ్మ్ బట్టల మీద గానీ మొత్తం డస్ట్ ఎ పడుతది
అదే బీటెక్ ఏ చేద్దాం అనుకుంటన్నా డైరెక్ట్ జాయిన్ గాన ఎట్లా ఎంసెట్ రాయలే ఇంకా ఎంసెట్రా అప్లై చేసినా
ఆహా ఎమ్సెట్ తోనైతనే తక్ క్కువే ఫీజు ఉంటది ఇప్పుడు రియంబ్జ్మెంట్ అయితే కష్టం మ్యానేజ్మెంట్ నించి
అంతేనా
ఆ మ్యానేజ్మెంట్ అయితే ఖచ్చితంగా మనలాగే ఉంట్రు.
ఇప్పుడు నీకు ఫీజ్ ఎంత అయితాంది ఉమ్
నాది కౌన్సిలింగ్ కాబట్టి నాది ఫిఫ్ అంటే కాలేజ్ ఫీజ్ అయితే ఫిఫ్టీ థౌజన్ అయిపోతది ఇగ మల్ల నేన్ బైట్ టుంటాను కాబట్టి ఆ ఖర్చు ఈ ఖర్చు అంతా వన్ ల్యాక్ వత్తది ఇగ మళ్ళ నువ్వు డైరెక్ట్ టు నువ్వు నే రియంబర్స్మెంట్ నించి ఒ తే అటు వాడు ఫస్ట్ అడ్మిషన్ ఫీజ్ కి తీసుకుంటాడు మళ్ళా కాలేజ్ ఫీజు తీసుకుంటాడు ఉమ్ మళ్ళ మధ్యలో నీకు అది వన్ ల్యాక్ కాకుంటే ఎగ్జామ్ ఫీజ్ ఎగ్జామ్ ఫీజ్ గట్టాలి ఏదంటే దానికి కట్టాలి
అదే నేను గుడ జాయిన్ నేను గుడా బీటెక్ ఏ చేయమంటాళ్ళు మా ఓళ్ళు మరే ఏం చేద్దామని జూత్ తను అదే నువ్వు చేత్తన్నావు గదా ఎట్లుంటదీ తెలుసుకుందాం అని
గంతే బీటెక్ లా గదే చెప్తరు డిగ్రీలో గదే చెప్తరు గానీ ఇట్ల కొంచం ఇట్ల బీటెక్ అంటే ఎట్లుంటది కొంచం రిచ్ చిగ చూత్తరు వాళ్ళైన సాఫ్ట్వేర్లు అయితరు ఇంజనీర్లు అయితరని డిగ్రీలక్ గదే చెప్తురు బీటెక్లో గదే చెప్తరు ఇప్పుడు డిగ్రీ అన్నా బీటెక్ ఎ కాకపోతే ఇది త్రీ ఇయర్స్ ఉంటది అది ఫోర్ ఇయర్స్ ఎందుకు ఉంటది కొంచం కోర్సులు ఉంటాయి కదా అయి ఉమ్
అదే డిగ్రీ చేస్తే హే ఇటు డిగ్రీ చేసుకోచ్చు ఇటు గవర్నమెంట్ జాబ్స్
ఆ గ్రూప్స్ కి ప్రిపేర్ కావచ్చు మళ్ల ఏ బీడ్ అంటే ఎట్ల మళ్ళ వర్క్స్ ఎట్ల ఇత్తరు తీర్ తీరా ఎగ్జామ్స్ వచ్చిన టైమ్ లోనే వర్క్స్ ఇత్తరు అన్ని అటు వర్క్స్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి మళ్ళి ఎప్పుడు చదువుకోవాలి అంతా టాస్క్ మళ్ళా వాళ్ళు కావాలని ఫెయిల్ చేత్తరు ఎందుక్ ఈ అంత లొల్లి
అంతే అంతే
ఉమ్ డిగ్రీ అయితనో ఏం ఇంగ గవర్నమెంట్ కాలేజ్ చూసుకుంటే బరాబర్ రాసినంత కరెక్ట్ బార్డర్ పాస్ అయినా పాస్ అయ్ తరు వీళ్ళు అట్లగాదు కావాలని ఫెయిల్ చేత్తరు బీటెక్ లో
ఫ్యాకల్టీ బాగుందా
ఫ్యాకల్టీ అంటే వాళ్ళు చెప్తారు ఇన్న ఆయనకున్నా చెప్తారు పోతారు వాళ్ళు శాలరీ
ఇగ పట్టించుకోరు ఇంటర్లో ఎక్కు ఉండదు ఇగ
మా దాంట్లో ఇద్దరు సార్లే పట్టించుకుంటారు ఓవరు పట్టించుకోరు
అవునా
ఇగ ఆస్తి సార్లయినా భయం పెట్ ట్టి చెప్పి కొట్టుడు అని పనిష్మెంట్ అని అట్లా చేపిచ్చి సదువుపిత్తరు గాని మిగతా సార్లు అయితే ఓవ్వడు ఇంటండా పడుకుండ అవన్నీ ఏం చూడరు ఒత్తడు ఓవ్వడు విన్నా వినకపోయినా ఆ సీఈసీ జనరల్ ఊ ఫస్ట్ మిషిన్ లెర్నింగ్ వచ్చాయి గానీ సిఎస్ఎం వచ్చింది కానీ పోలు
నేను కూడా సీఈసీ తీసుకుందాం అనుకుంటున్నా
మంచినే ఉంటది కాని మనకు ఫ్యాకల్టీ మంచిగా ఉండాలి
ఉహు
ఇగ మనల మనం ఎంత చదిగినా ఒక్కోసారి వాళ్ళు గట్నే ఇగ సప్లి ఫీజ్ కానీ కావాలని అసలు ఎంత ఎందుకు మాది పాస్ పర్సంటేజ్ నైంటి ఫైవ్ పర్సంటేజ్ వచ్చిందింటేనే వన్ ఎక్కడ త్రీ మంత్స్ తీసుకు న్నారు మొన్న ఇంటికి వచ్చేటప్పుడు సేమ్ రిజల్ట్ చెప్పిలు
మణి ఫాస్ అ మరి
అన్నీ నేను పాస్ అయినా గాని మా దోస్తుగాల్లు మస్తుమంది అ అంటే ఆ జీబి తక్కువ వచ్చిందిలే గాని జీబి పక్కా పెట్టు నా ఎనక నాదాంట్లో దాంట్లో చూసుకుంటే రాసింది అనమాట మొత్తం ఎగ్జామ్ ఆమె మూడ్ సబ్జెక్ట్లు పోయినాయి ఆసిటీస్ నేను ఎట్లా రాత్తే అట్లా రాత్తది
హు
ఆమేవి మూడు సబ్జెక్ట్లు పోయినయి
అయినా
అయినా మూడు సబ్జెక్లు పోయినాయి చూస్ చూసుకో మళ్ళ కావాలని ఫెయిల్ చేసిర్రు అరే నా మ్యాథ్స్ పేపర్ అయితే చెప్పేదిను మ్యాథ్స్ పేపర్ అయితే అయితే డైరెక్ట్ అంటే సార్ కొంచెం మంచోడు ఇక ఆమె ఇట్లా రాలేదు కాలేజీకి రాలేదు అంటే నా పేపర్ ఏం కాదు ఇచ్చేసేయ్ నేను ఎవరన్నత్తే చెప్తా అంటే సరే అన్నట్టు ఇచ్చేసిన పేపరే ఇచ్చిన బుక్ బుక్లెట్ బుక్ లో చూసుకుంట రాసింది నాదంట ఎట్టుంటే అట్లా దానమ్మ ఫెయిల్ అయింది మ్యాస్ లో కాావాలని ఫేల్ చేసిర్రు మల్లా వాళ్ళు సార్ని అడిగితే ఈ రీకరెక్షన్ బిడ్చ్చ పొమ్మన్నారు మనీ ఎంత అయితది అంటే టెన్థౌసండ్ అంట
వాళ్ళు ఫీజు కోసం చాన మందిని ఫెయిల్ చేశారు
ఆ మస్తు మందిని ఫీల్ చేసిళ్ళు మా క్లాస్ల మొత్తం లెవెన్ మెంబర్స్ పాస్ ఎంత ఫార్టీ నైన్ జ
ఫార్టీ నైన్లో లెవెన్ మెంబెర్స్ అంటే మ్
ఈ వీళ్ళు కావాలని మా సార్ ముందు గల్లె చెప్పిండు మన్న మాదిరిగా రిబిటేషన్ అయింది అందులో అది ఒక్కటి మళ్ళా క్యాంటీన్ కడుగ్ చల్ల వాని పైసలు పోతే
ఆ అవునవును
మాదన్నా ఇంగ తక్కువ మంది ఇట్లా అయింది కానీ ఇక వేరే ఏ ఎమ్ ఎల్ వాళ్ళు అయితే మొత్తం క్లాస్ క్లాసే పడిపోయింది
అవునా
ఆ మస్త్ మంది ఫెయిల్ అయ్యి ఏమో ఆలోచించుకో మరి బీటెక్
ఎప్పుడు పోతావ్ నువ్వు నువ్వు మరి నువ్వు ఎప్పుడు పోతావు
పోతా ఇంకొక ఫిఫ్టన్ డేస్ లో పోతా మళ్ళా కాలేజ్ స్టార్టేజెస్ ఆ సమ్మర్ హాలిడేస్ మళ్ళ అట్నె ఈ లోపు మల్లా జూనియర్స్ వత్తరు వాళ్ళ అడ్మిషన్స్ అని అయ్ అని ఏమనయితే కద ఇగ అట్లా ఇబ్బంది కాకుండా సారా సంబరాలుకి ఇచ్చిండు ఇవాళ అడ్మిషన్ షిఫ్ట్ అయిపోగానే మాకు కాలేజ్ స్టార్ట్ అయితది స్టార్ట్ అయిన వన్ వీక్ మళ్ళా జూనియర్స్ త్త
ఆ అంతే లే ఫ్యాకల్టీ మొత్తం అక్కడనే న్యూ అడ్మిషన్ కాడ ఉంటరు
ఊ అంతా మంచిగానే ఉంటది కాలేజ్ మంచిగనే ఉం అన్ని మంచినే ఉంటయి కానీ గా ఫెయిల్ చేసేది ఒక్కటే దారుణం
మీ కాలేజ్ బావుంటదని అంటే కొద్దిగా తెలుసుకున్నాను
ఊహూ
అందుకనే మీ దాంట్లో కి వద్దామని చూస్తున్న మరి
రావచ్చులేగాని! ఎంత చదివిన గంత గాడికి వచ్చినపుడు చదవాల ఇంట్రెస్ట్గా పోతది
అంతేలే
ఇప్పుడు చదువనోడు ఏదోకటి చేసి పాసైండంటే ఏమో ఇగ చదివినోడు కాన్ఫిడెన్స్తోనీ రాసినోడు పైల్ అయితే ఎట్టటుంటది
అంతేలే బాధ బాధగుంటది ఇంత సదివి వేస్టా అనిపిత్తది ఇంట్రెస్ట్ బోతది
మలాట సప్లిలని ఇగాని రెగ్యులర్స్ ఎంత టాస్క్
ఎగ్జామ్ ఉన్నదని ఎగ్జామ్లు ఉన్నాయి అని నైట్ మొత్తం మేలకతోటిండి చదువుకో పోని రాషిఫ్ ఫైలైతే బాధగుంటది లె
అట్నేఉంటది మరి బీటెక్ అంటేనే గంత డిగ్రీ అయితే అట్లేముండదు మంచిగ రాసినోళ్ళం పాస్ చేతనంటే మంచిగనేఉంటది
చూస్తా అదే డిగ్రీ చేసుకుంటా ఏదన్నా ఎగ్జామ్స్కే ప్రిపేర్ కావాలనా లేకపోతే బీటెక్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ రావాలనా అని చూస్తన్న
ఊహూ విక్రమ్ని అడగపోయినవ విక్రియా విక్రమ్ ది అయిపోయింది గా డిగ్రీ
అదే అడగాల ఫోన్ చేస్తా ఆయనికి గూడ
ఏమైతడు నీకు విక్రమ్ అన్న నా
అన్నయ్య అన్నయ్య.
అహా ఆయనను అడుగు ఆయనది అయిపోయింది డిగ్రీ ఫైనలియర్.
అదే ఒక అది అడిగి చూస్తూ ఆయననుగూడ
ఎందుకంటే మళ్ళ బీటెక్ గురించి తెలుసుకున్నావు డిగ్రీ గురించి కానీ తెలుసుకోవాలి కదా.
అదే రొండుతెలుకొని ఏది ఏవో మంచిగాం ఇసే ఇగ అవి చేస్తా
ఉ ఇగ రెండు బేటరేలె గానీ ఇలా బిటెక్
అంతే లే మళ్ళా మనీ కూడా అంత నువ్ అన్నంత సెట్ కాలేవు ఇంట్లే
ఉహ
మళ్ళా హాస్టల్కైన ఎక్కువైతయి మనకు
హాస్టల్కిలెక్క ఫోర్ ఫైవ్ థౌసండ్ లెక్క వన్ మంత్ తిగి మళ్ళా రూమ్ షేరింగని ఎట్లుంటాయి ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఇ అంత వేరే ఉంటాది. ఇడు నచ్చినట్టు ఉండడు అంత ఎక్కడెక్కడెళ్ళు వస్తారు
మావళ్లు అట్లనే అన్నారు ఒక డబ్బులు ఎక్కువ అయితే మరి ఎట్లా రానిన్నారు అందుకనే.
ఆలోచించి తీసుకో ఏది తీసుకున్నా.
ఆ
ఇంటర్లు ఎంత వచ్చినాయి
ఇంటర్లో నైన్ హండ్రెడ్ వచ్చినాయి
ఇంకే నువ్వు ఎంసట్ అస్తే బాగుంవు
అదే ఎ సటుూ చూడు అప్లై చేసినా కానీ దానికి ప్రిపేర్ కావట్లేను
ఈ ప్రిపేర్ కావట్లేమంటే డిగ్రీ పెట్టుకో మంచిది కాలేజీ లో వస్తుంది.
అదే చూసా నేను ఫోన్ చేయ మళ్ళా వేరే వాళ్ళకి ఫోన్ చేసి డిగ్రీ గురించి కనుక్కొని నీకు ఫోన్ చేస్తారు ఏ మళ్ళ సరే నువ్వు మళ్ళా వెళ్ళ అప్పుడు నాకు ఫోన్ చెయ్
ఆ సర అట్నే మా సార్వలంగాని కనుకొని చెప్తా నకు
ఆ ఓకే బాయ్ ఆ